హలో
హలో
హలో హాయ్ అండి
ఆ హయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నావా
మ్ బాగున్నా
ఏం చేస్తున్నావ్ ఆ బాగున్నానక్క ఏం చేస్తున్నావ్
ఏమి చేయట్లే ఖాళీగా ఉన్నా
వంటందుకు చేశావా మరి
అ చేస్తు చేయ్యాలిక రైస్ పెట్టాలి కొసేపైనక చేద్దామని వెయిట్ చేస్తున్నా
మ్ పిల్లలు స్కూల్ పోయినరా మరి ఇంకా లేదక్క చెయాలి
వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు
రేపు సండే కదా మీ ఇంటి దగ్గరే ఉంటారు
ఆ అవును ఇంకా అసలు ఒక్కని షం కూడా టైమ్ ఉండదు తెలుసా హాలిడే అంటారు కానీ ఇంకా ఇట్లా నన్న స్కూల్కి పంపి వచ్చేసి ఇయొవ్ ఫ్రీగా ఉండొచ్చు కానీ లేకుంటే ఇగ
ఇంగ ఇంటి దగ్గరుంటే ఇంకా ఇంకా అదిగాక ఆదివారం అంటే ఇంగ చేస్క్ ఆదివారం ఉంటే కొంచెం ఫ్రీగా ఉండచ్చ్ అనిపిస్తద్ గానీ ఇద్ అది జెయ్యాలి ఇది జెయ్యాల అది గావాలి ఇది గావాల అనేదేస్ వుడ్డిదును ఉంటాదింగ మైండ్లో ఆదివారం వారమంతా టైం అంటే ఖాళీగ ఉండదుగదా ఆదివారం ఖాళీగా ఉంటామ్ గదా అనుకుంటాము. ఆదివారమే పనెక్కువ ఉంటుంది చేస్కోడానికి.
హ పేరుకు మాత్రమే ఆది దివారం అది అంతే మొత్తం వర్కు తోనేవుం టది అస్సల్కి వర్క్ వారం అనడం బెటరేమో దాన్ని ఆదివారం బదులు
వీకెండు ఆదివారం సెలవు అంటరు ఆరోజే ఎక్కువుంట
ఎక్కువ వర్కబ్బా అస్సల్ పనే అయిపోదు దెల్సా
హుమ్
నిన్న గూడా మొహరం ఉన్నది గదా ఇంగ ఇంట్లో పిల్లలు ఉన్నారు గదా.
అవున్ సెలవనేసీ ఉన్నారు ఇంటిదగ్గరే ఉన్నారు
ఒక్క నిమిషం అసలేఅస్సలెంత టైంగుడా మిగిలలేదు అస్సల్కి ఎన వర్కు వేరేవి జేస్కుందాం అన్నాగూడా టైం దొర్కలేదు అసల్కి స్కూల్ కెల్తనే అన్నీ ఊ మార్నింగ్ మార్నింగే అన్ని బాక్సెస్ గట్టేస్తాం గదా అయిపోతుంది కంప్లీట్ అయ్ పొతది ఉహ్ ఊ ఇంకా మీరేం జేస్తుంటారు ఖాళీ సమయాల్లో
మ్ ఏంలేదక్క ఏదన్నా వర్కుంటే చేస్కుంటాను లేదంటె ఇంగ లేంలే ఖాళీగనే ఉంటె మొబైల్ జూసుకుంటా లేదంటే ఇంగ పడుకొని నిద్రపోతా ఇంక
నాగ్గుడ నిద్రబోవాలన్ టే చాల ఇష్టం దెల్సా
నిద్దరొస్సే నిద్దరబోతా మరీ రాలేదంటే అది ఎం త టైం అయినాగానీ ఇంగ నిద్రగుడా బోను మల్లీ
పడుకోవా హూమ్
నిద్దరపోయినా అంటే ఇంకా లేయడం కష్టము
ఆహా హంతగా బడుకుంటవా ఇగా
అంటె మేలుకో వా నిద్దర్రాదు కదా మామూలుగా ఈ డేటైమ్ లో అయితేనా లేస్ త్తాన్ గానీ నైట్ టైం పనుకొన్నీ మార్నింగ్ వెయ్యాల్ లెవ్వాలంటేనా కోసారైతెనా అస్సల్కి లేయ్బుధ్ధి గాదు పని లేదని తెల్సి అనిపి మైండ్లో బడిందనుకో అస్సల్కి లెయ్ బుధ్ధి గాదు పనన్నా ఉంది చేస్ కోవాలా అనుకుంటేనా ఒకవె లేస్తాన్ కానీ తొందరగా ఇట్ల ఆదివారంలె పని ఏం లేదులే అన్నీ ఉండాయ్ లే అన్య అనుకున్యాననుకో ఇంగంతే
హవును మైండ్లో ఒకటుండాలిగా
ఊ కొజ్జం లేట్ గా లేస్తాను లేదు పనుం పని ఉన్నదన్పిస్తేనే మల్లి తొందరగానే లేసేస్తాము
ఔనా
స్తనూ లేచి పండుకున్నానంటే మాత్రం ఇంగా కొంచెం కష్టమె అమ్మవాళ్ల ఇంటిదగ్గరంటే ఇంగ లేవనూ మాములుగా అత్తావాళ్ల ఇంటిదగ్గర ఉంటే కన్ నార్మలే ఉన్నా లేకపోయినా మనం మన టయానికి లేవాల్సిందే
అవునా అయితే అసలుకీ నేనూ ఏంచెప్ తది సరె కటక వాషింగ్ మిషన్లో బట్టలేసేస్తా ఇల్లు తుడ్చేసి అంట్లుతోమేసి ఇగా క విఅక్కడ పెట్టేసి ఇగ ఇంకా ఫ్రెష్ప్ అయిపోయి దేవునికి దీపం ముట్టియడం అట్లా సేస్తే అయిపోతదేమో పని అనుకుంటా అయిపోతె అయిపోతది సయి
ఇంగ అయిపోదు అసలుకి పని అయిపోదు ఇంగ పని అయిపోదు ఎంత తొందరగా చేసుకున్నా గానీ పన్ అ తొందరగా ఉంది కదా చేసుకుొని ఖాళీగా ఉండొచ్చు ఏదన్నా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు అసలుకి ఫ్రీ టైం దొరకదు అప్పుడు
దొరకదే దొరకదు ఒకరాదంటే ఓ ఒకరు ఇది అంటారు ఇదంటే అది అంటారు ఇగ అయిపోయి అక్కడ అే అయిపోతది ఇగ టైం అంత ఇగ చేయడానికిే ఏమీ ఉండదు ఇగ చేస్తూనే ఉండాలి అసలుకి నిన్న ఆ ఈవనింగ్ ఫోర్ ఓ క్లాక్ తిన్న నినైతే లుంచూ అ ఇంత టైం అయింది మ్ ఇట్లా ఉంటది
వాయిస్ కట్క కట్ వస్తది అంత
వాయిస్ కట్ అవుతుందా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు కూడానా హలో హలో హలో వి ఆ వినిపిస్తుంది నాకు వినిపిస్తుంది
కొంచెం నీ వాస్ స్లోగా వినిపిస్తుందా
అవునా చిన్నగా వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా గట్టిగా అవునా అవునా కొద్దిగా ఫ్యాన్ స్పీడ్ అన్నా తగ్గిస్తాను అంటే ఇట్లా కిచెన్లోకి వచ్చాను మళ్ళీ అక్కడ డిస్టబెన్స్ వస్తాది
వాన పడలేదక్క మీకు నైటు
అంతే అంతగా పడలేదు కొద్దిగా
మాకు పడింద్క్క నైట్ నైట్ అంటే టెన్ వరకు కు నేను వెేలుకొనే ఉన్నాను అప్పుటికి పల్లెద్ చిన్నగా పడతా ఉన్నది మార్నింగ్ లేసి చూసేసరికి మాకు పార్తుంది నీలంత వీధిలో
మ్మ్ హు హు హు మ్మ్ ఏమో మాకంతగా ఏం లేకుండే కొద్దిగా పడింది అంతే ఇగ ఎక్కువ పడలేదు క్లైమేట్ మాత్రము కూల్ గా అయిపోతుంది సడన్ గా
నైటు తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కలు ఆ టైమ్ లో ఎప్ ఆ ఉన్నది మొడం ఆ చిన్నగా చినుగులు పడతా ఉన్నాయా మళ్ళా పడలేదు మరి తర్వాత పడింది
మ్మ్ అవునా మ్మ్ ఇంకేంటి ఇప్పుడు ఇంకప్ప
చెప్పాలి షాపింగ్ ఏం లేదా హలో
హలో
హలో
ఆ వినిపేసిందా
హలో
ఆ ఇందాక అంతసేపు వినిపడలేదక్క
అవునా మ్మ్ ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడే ఓకే వినిపిస్తుంది షాపింగ్ ఏం చేయలేదా మరి
ఏం షాపింగ్ అసలుకి సమ్మర్ వే లోనే అటు ఇట్ టు వెళ్ళిపో వెళ్ళి మస్తు డబ్బులు ఖర్చు అయ్యాయి మాకైతే అటు ఇటు టూర్స్ కి గానీ వీళ్ళకి
ఇంగ పిల్లలు ఇంకా అప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గర ఉంటారా వాళ్ళకి అయినాయి పే చేయయాల్సిందే ఇంకా స్కూల్ కన్నా పోతేనా ఇంట్లో ఉ ఉండరు కదా వచ్చినప్పుడే కదా అనుకోవచ్చు ఇంకా హాలిడేస్ అంటే ఇంకా నైట్ నుండి మార్నింగ్ వరకు ఇంటి దగ్గరనే ఉంటారు కద ఇంగ
ఇంకా అట్ల ఉంటది ఇంకా సంమ్ ఇంకా మా పాప అయితే మరి ఇ స్విమ్మింగ్ ఆ స్విమ్మింగ్ పూల్ కి తీస్కపోకుంటే ఇగ ఏడ్చేస్తాది ఇగ వండర్ లా అట్ల అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళాం అనమాట వండర్ల వాటికి తీసుకెళ్ళాం అక్కడ ఎంజాయ్ చేసి స్తది మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ ఇంకో ప్లేస్ అడుగుతది
మ్మ్ స్కూల్ పోయే టైం అయితేనా ఇప్పుడు అడిగినా గానీ కూలికి పోతారు కాబట్టి మర్చిపోతారు లే అనుకోవచ్చు ఇంటి దగ్గర అంటే ఇంకా అదే ఉంటది ఆ అని ఓకే అ నేను నేంత వరకు ఇంకా అదే పట్టుకోని ఉంటారు లేదంటే అలగడము ఏడ్చడము పిల్లలింక
అని ఆ ఏడవడం అబ్బబ్బ మాకైతే టూ మంత్స్ అయిపోయి టు ఇటు టూర్స్ కూడా వెళ్లేసి వచ్చాం అన్నమాట ఇంగర్ల అన్నిటికిీ డబ్బులు చాలా అయిపోయి ఇంగ ఏ షాపింగ్ అందులో ఇంకా స్కూల్స్ ఇప్పుడయి ఓపెన్ అయ్యాయి కదా చాలా ఇంకా బుక్ సో స్కూల్ ఫీసెస్ టూ మచ్ ఉంట యే నే షాపింగ్ కొని యూనిఫార్మ్స్ అని
స్కూల్స్ ఆ బుక్స్కు యూనిఫార్మ్ కీ మళ్ళీ కాలేజ్ ఫీ స్కూల్ ఫీజు అన్ని గట్టాల్లి
ఊహు స్కూల్ ఫీజు మొ పాపా ఎల్ కే ఆ ఫస్ట్ క్లాసే కానీ ఆమ్
అంటే త్రు టీ టూ త్రీ టైమ్స్ కట్ట
టూ త్రీ టైమ్స్ ఆ సింగిల్ పేమెంట్ ఏం లేదులే కానీ ఇంక మొత్తం అయ్యే వర్క్ అంతే అవుతది
ఊ ఉ ఆ ఆ
టది మళ్ళీ మధ్యలో మధ్యలో ప్రాజెక్ట్ వర్క్స్ అని
హ
నా గూడా ఇప్పుడు ఆ ఆఫ్ పేమెంట్ అన్నా కట్టాల్ గదా ఒంటిగనన్నా కట్టాలి యూనిఫార్మ్స్ అండ్ బుక్స్ బుక్స్ మా పాపకి ఆ ఫిఫ్టీన్ థౌజన్ బుక్సు కి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసన్ కట్టీ తీసుకొచ్చామండి చదివేది ఏమొ మళ్ళీ చెప్పడము అంతగా ఏమి గుడా బా చెప్పరండి మామూలుగానే చెప్తారు మళ్ళీ
ఊహు అంటారు ప్రైవేట్ అనేసి కొన్ తమంది బా చెప్తారు కొంతమంది బా చెప్పరు ఓన్లీ డబ్బు కాడ మాత్రమూ పదే పదే ఫీజ్ గట్టండి ఫీజు గట్టండి అని చెప్తారు గా కనా పిల్లలకు చదువు చెప్పేది మాత్రం ఏముండదు
అంటూ ఉంటారు కానీ వాళ్ మామూలుగానే చెప్తరు
ఆ డబ్బులు మీద ఎంతైతే అడుగుతున్నారో మిరూ చదువు గూడా అలానే చెప్పాలి గదా మరి ఫీజు కట్టాలనేసి ఫీజు కట్టాలి టైం అయింది కట్టండి లేదంటే ఇంటికాడ వెట్టుకోండి ఎగ్జామ్ రాయనివను ఇలా అనేటప్పుడు చదువు గూడా అదే శ్రద్ధతో చెప్తే పిల్లలు గుడ బా చదువుకుంటారు కదా
ఊ ఊ అదే గదా ఆ మళ్ళీ ఫీజెస్ అడిగేటప్పుడు మాత్రము ఎట్లా అడుగుతరు పిల్లల్ స్కూల్స్ కి రానప్పుడు ఎందుకు రాలేదు ఏంటి అ కనీ మళ్ళీ రీ మా పిల్లల స్కూల్లో ఎందుకు రాలేరు అని ఒక టూ డేస్ రాకుంటే కొన్ని స్కూల్లో స్ట్రిక్ట్గా ఉంటది మా పిల్లల స్కూల్ల ఫీజుకు స్ట్రిక్ట్గా ఉంటది మళ్ళీ ఫీజు స్ట్రిక్టుగా పిల్లలు ఎందుకు రాలేరు ఏన్
బాధ్యత అనేది ఏం లేదు పట్టించు
బాద్యత ఆ
అ ఓన్లీ ఫీజెస్ మాత్రం రెడీగా ఉంటరు అదే కొన్ని కొన్ని కొన్ని చోట్ల అలానే ఉన్నరు కొన్ని చోట్ల చదువు మీద శ్రద్ద పెడతారు బాగా కొంత కొన్ని చోట్ల ఫీజుల్ మీద మాత్రం పెడతరు శ్రద్ధ
మేము అసలు ఆ స్కూల్ల ఎందుకు జాయిన్ చేసామంటే ఆ బెస్ట్ స్కూ ఇక్కడ కొద్దిగ బెటర్ ఇక్కడ ఏరియాలో ఇది లాంగ్ వెళ్ళలేం కదా అందులో వీళ్ళు మొత్తము అది ఫామ్ హౌస్ లో ఉందన్నమాట ఇల్లు మొత్తం స్కూల్ మొతం పెద్ద గ్రౌండ్ ఉంటుందన్నమాట మొత్తం పొల్యూషన్ ఉండదు
సరేక్క అయితేను ఉంటాను ఇంకా
ఆ ట్వెల్వ్ మినిట్స్ దాకా మాట్లాడు టు నువ్వే నీకే ప్రాబ్లం కదా